బన్న
మొత్తం ఆ ఫస్ట్ మ్యాచ్ ఉందియా కా కాలేజలో అప్పుడే గేమ్స్ పెట్ ట్టటు
గేమ్స్
మా దంటే రాజశ ఉన్నాడుతు తెలుసుగా నీకు రాష్ రాజేష్ మా ఫ్రెండ్స్ లో వాటర్ ప్రూఫ ఫస్ట్ ఇయర్ అక్కడనే
ఆ
వాడు నా గురించి మ మంచి హైప్ ఇచ్చిడు
అట్లా ఇది వంచం చ వచ్చిడి
ఆ హై పిచ్ వచ్చిండు వా నా అక్కడికి వచ్చిండు శివ నువ్వు మ్యాచ్ మంచి ఆడకపోతే నా ఇజ్జ చవుత శివ అన్నాడు ఫస్ట్ మ్యాచ్ ఓపెనర్ ఎక్కిన డైరెక్ట్ నాడాడు సెవెన్ ఓవర్స్ ఆడితే సెవెన్ ఓవర్స్ ఉన్నా
క్కడవ ఓప నరియా
క్క ఓపనర్కిన అట్నే ఉన్నా డైరెట్ బౌలింగ సెవెన్ ఓవర్స్ కదా ఫస్ట్ త్తూర్ నాగే
ఆ
ఒకక్కడేమో త్రీ వేయాలి ఇంకద్దరు టూ టటు వేయాలి
ఆ
పదకొన్న మందిలా మూడు ఓవర్లుస్న నేను
ఆ
ఇంకా ఇంకొక ఇద్దరి రెండు రెండు వేసిలు బెట్ మ్యాచ్ మళ్ళా ఏడ్
బెట్ సి సి హ్రడ్ బెట్ ఆ సిక్స హండ్రెడ్ బెట్టు
ఆ
అందులో మల్ళ ఓపినర్ వకిిన కొత్తగా
ఆ చూసుకోవాలా ఇక కొత్తం ఆరు అప్పటి నుంచోటి ఇక కాలేజీ మొత్తం తిప్పుకుంద అన్నట్టు ఇక
కాళజ మొత్తం అట్లా
కాల మత అసలు నన్ కాాలిగి పోఊతా అంటే ప్రతి ఒక్కరు వచ్చి సెకండ్ ఇచ్చడు మన ఫస్ట్ ఎవలుదర పడ్డది అనుకుంటాను బీసీ బాయ్స్ ఇ ఎష్టి బయసు
అ అట్లా కూడా ఉన్నారా
ఇష్ట బీస బా బీస బాస్ మొత్తం శివగారిని అవుట్ చేయాలంటే ఉణకుతుది మా దాంట్లో శివగారిని అవుట్ చేయాలంటే ఉణకుతుది వాళ్ళకి ముడలాగే
ఆ అంతే
వాళ్ళు నాక్కడికి వచ్చి అరే నువ్వు మా టీమ్ లో ఆ రానుకుంట బతిలాడేది
మట్లాండ మరి
ఎట్ ఎట్ ఏష్ నా కొట్టేది అక్క
ఎట్లేసిన కూట్ను ఆ
నా ఇక ఫస్ట్ నా అదృష్టం ఏంటంటే ఫస్ట్ ఓరు ఉండే ఫర్స్ట్ మచ్లా ఫర్స్ట్ బాల ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ బాలు మా మా ఫ్రెండ్ గారు నాకు సింగి తీసి ఇత్తాడు
ఫస్ట్ స్టార్టింగ్ దా
స్టార్టింగ్ మా సింగింది చిత నీ అడుభోతా మా మన లా తెలువది అదా సక్క
ఆ ఇ గడువైన అంటే ఇక కతం
ఫస్ట్ వాళ్ళ సిక్స్ పెట్నా
హుమ్
ఫస్ట్ వాళ్ళు సిక్స్ కొట్టిన నెక్స్ట్ మొత్తం మొత్తం పా బా బౌండ్రీలు కథ ఇగ నెక్స్ట్ ఓవర్ మొత్తం ఊపిండు ఇగ
ఉ
న నేను రాంగానే మళ్ళ లాస్ట్ బాల్స్కి సిక్స్ కొట్టినా. వాళ్ళకి చెప్పు వచ్చిన అరే యాబై పెట్ వస్తారా స్కోర్ అని
యాభై కొట్టత్తానని చెప్పినవ్ హాఫ్ సెంచరీ నలభై తొమ్మిది కొట్ ఇరువయా
నలభై తొమ్మిది కొట్టిన డైరెక్ట్ ఇగ ఆ రోజు కాలేజీకి పోయినంక ఇక ప్రతి ఒక్కడు వచ్చుడు అన్న అట్లా అన్న నువ్వు స్టేట్ ప్లేయర్ ఆ ఆ ఆ ఆ అట్లా అట్లే ఉంటది ఇగ అన్ స్టేట్ ప్లేయర్ అన్న నేను చెప్పుడు ఏ స్టేట్ ప్లేయర్ రా బాబు ఇక్కడ ఆడే ఎక్కడెక్కడినో ఆడి వచ్చినా అనుకుంటూ కునే ఇగ
ఆడి ఆడినవు నిజంగానే
ఆడినాంగా అక్క
అ
అక్క ఎ ఎ ఎన్టిఆర్ స్టేడియం ఉందా
ఊ ఎన్టీఆర్ స్టేడియం ఆ అదే చిన్నది మీ ఊరు సైడు ఉండేదేగా
ఆ మా ఊరు స్ ఉండేదే అల్లా నన్ను మ్యాచ్ అయి తా ఉంటది. నేను ఆ లాస్ట్ కి ఎక్కని ఇత్ నా వికెట్ లాస్ట్ నా వికెట్ పడితే మ్యాచ్ ఐపోతది
ఆ అప్పుడు బతికి కాదు కాదు అప్పుడు నువ్వు యేసి బతికిచ్చినవ్
అప్పుడు ఇక హ అప్పుడు వికెట్ పడతది నే నేను ఎక్కుత పోయి ఇక నాలుగు బాల్ల కి పంతొమ్మిది కొడతా
పంతొమ్మిది
నాలుగు బాళ్ళకి పంతొమ్మిది కొడతా. ఒక సిక్స్ పడతది. ఆ నా సిక్స్ హోల్ మ్యాచ్ లో ఎవ్వరు కొ కొట్టరు. సిక్స్ అండర్ సిక్స్టీన్ కాని, అండర్ అండర్ ట్వంటీ త్రీ అండర్ ఫోర్టీన్. ప్పుడిగా అండర్ ఫోర్టీన్ వాళ్ళు అండర్ సిక్స్టీన్ వాళ్ళు అండర్ ట్వంటీ త్రీ వాళ్ళు ప్రతి తి ఒక్కడు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి పోతాడు సెకండ్ ఇచ్చి పోతారు అప్పుడు ఇంకా వేరే ఉండది అప్పుడు ఇక మొత్తం మ్యాచ్ అయిపోయినాక వత్తరు ఇగ బ్రో మస్ట్ ఆడినవ్ బ్రో రోజు క్యాంపు రావచ్చుగా బ్రో అనుకుంట వాళ్ళు అట్ల ఎక్కేది ఈ క్రికెట్ మీదనే పోయినా చానా
చాలా పోయినవ్ అందుకే కోచింగ్ తీసుకుంటానవ్
ఆ
అంతే కోచింగ్ తీసుకుంటాన్నావ్
ఆ కోచింగ్ తీసుకుంటా ఉన్నా కాని కొంచెం సెట్ కాల ఇంట్లోల్ళలు కత్త మొన్న జేని లా వడ్డే అంట
క్రికెట్
దేనిలో పడితే డాడీ కళ ఇవ్వు ఆడ బీకాలే పోవాలి నువ్వు బీకాల ఆడ అన్నాడు
డోం డోం
ఆ అట్లయితే నేను ఇక డైరెక్ట్ కాలే పోయినా నా ప్రణయాన్న చెప్పిండు ర నువ్వు వస్తే మంచిగా సె సెలెక్ట్ అయ్యదు ఎవ్వరు లేర రా అని కూడా చెప్పిండు
సెలెక్ట్వయతన
తటీ ఇయితే కళ్ళు మూసుకుని అన్న సెలెక్ట్ అయినాడు
అట్లున్నవా
ఆడ ఎక్కువ మంది రా వచ్చిలాట కాకపోతే అందరుూ చోటు చోటుగాల వచ్చిళంట
ఇ కాలేజీ అంటే ఎట్లే ఉంటా ఏదో అట్లా టైం పాస్ ఒకస్లుడి
ఆ అట్లా వచ్చేట ఇక మన నాట ఎట్లుంటది ఇక ఒసారి దీన అంటే వేరే ఉంటది బిడ్స్ కాలేజీలో అయితే నాలుగు మ్యాచ్లు ఆడినాం కదా న నాలుగు మ ఆ నాలుగు మ్యాచ్లు ఆడితే నా ఒక్క స్కోరు వన్ థర్టీ ప్లస్ పట్టిన
వన్ ర్టీ సెంచరి
వన్ థర్టీ ప్లస్ అంటే ఇప్పుడు
కాదు కాలు బంయ అంతకనం వంతట్ అప్పటి దాకా అన్ని ఊర్లు నిలబడతారు కదా కాళ్ళు కొంచెం అసలు ఊరికి ఊరికి ఊరికి
గుంస్తాయి
ఒక గుంజలో ఎట్లాడతారు అది ని గెలవాలి ని కొట్టాలి అనే ఉంటది కావచ్చు మేబీ
ఉన్ అ నీ అద చచ్చిపోతుది తెల్సా అత్తనిసంగం ఎట్లా మళ్ళా అద ఆ ఎండలో నా కాలుగాలుతా ఉంటే ఎండని తెలుసా చెప్పులు వేసుకోము చెప్పులు వేసుకోము చెప్పులు వేసుకో అకోకుండా ఫస్ట్ ఓవర్ బౌలింగ్ చేేయాల మల్ల నేనే
ఫస్ర్టీ ఆ
ఫస్ట్ ఓవర్ ని బౌలింగ్ ఎత్తే లబడోడు బా బాల్ ముట్టడు
హ
అంత స్పీడ్ పడతది నాది
యూ ఏంత స్పీ
అన్ని ఓవర్లు లాడి ప్రతి మ్యాచ్ అక్క ప్రతి మ్యాచ్ నేను ఏడు ఏడు ఓవర్లు బ్యాటింగ్ చేయాలి నా నా వికెట్ వారు తీయలేరు
వికె తీయదు
ఆ వికెట్ ది అండ్ ఏ ఎట్లా అంటే మంత్ ఆ టెక్నిక్ తో ఆడుతాం
కాదు టెక్నిక్స్ తెలిస్తేనే ఏదైనా తాడికి కైనా గేమ్ కి అయినా దేనికైనా ఈయాల్ రేప్ అయ్ప్ ఈయాల్ రేప్ అయ్యే పని చెప్తాన్
మల్ల వాడు ఎట్టు వేసిన నేను అటు సైడ్ పోయి ఆడుతా వాడు ఆ బాల్ నా అటు సైడ్ వేస్తాడని నాకు తెలుసు మీరు నెక్స్ట్ ట్వెల్వ్ బారా అవర్ సరే ఇతలు అనుకుంటా రీస్ ఇట్లా రొటేట్ అయితా మొత్తం బాడీ మొత్తం తిప్పుతా బాడి మొత్తం ది బాడీ మొత్తం తీప్పి అది ఆడ కొట్టిందంటే సిక్స్ ఏ అది మన అసలు నా దాంట్లో రన్లో అసలు రానే రావు తెలుసా
కాదు కాదు హలో ఇదంతా మంచిగా ఉంది కానీ మరి డబ్బు చూస్తాండడా
ఆ
డబ్బులు చూతా అన్నదా
డబ్బులా
ఆ
డబుల్ ఎక్
అఔట్ఫిట్ కి అఔట్ఫిట్ కి సాయం చేయమన్నావ్ మొన్న అన్నావుగా
ఆ నా కాడ లెవ్వు అంటాంది అట్టయితే నువ్వు రాకని చెప్పినా కానీ నే నేను ఫస్ట్ మంచిగా అడిగిన ఇట్లా ఇవ్వని చెప్పను గుడా చెప్పలే ఇంకా ఇట్ల పప ఇట్ల పండగ ఇట్ల పెట్టుకున్నామని చెప్పిన
ఆ
నేన్ రానన్న ఇయ్య నాకెంత కోపం రావాలే
కాదు అన్నయ్యా ఎప్పుడు చూడు అదే ఫస్ట్ చేయ్యాలా ను చేయొచ్చు కదా
నీక్ మెసేజ్ చేస్నా నేన్ రాదనలేదు నేను సరే నేను తగ్గే మెసేజ్ చేసిన
తగ్గి మెసేజా
ఆ నీవ్ ఎంత తగ్గి మెసేజ్ చేసాను గుడా ఘోరంగా తగ్గి మెసేజ్ చేస్
హలో ఇగో ఏ తగ్గుడు ఎగురుడు, దునుగుడు గాదు ము చెరక్కడ అర్థమైందా
చెప్పు.
ఒకల్కి ఒకరు కాంప్రమైజ్ కావాలె ఫస్ట్ అదే ఇదే తా ఆమె చేయాలె నేనే చేయాలే గాదు. అసలు మొన్న రీల్లల్ల పె నందుకే వామ్మో నేన్ వీరంతసేప్ పెట్టినందుక్ ఇంత రాదంతం అయింది. ఇగో బయపెడ్తే భయపడతా ఇప్పటి నుంచే భయపడతాంది రీల్స్ రీల్ చెయ్యాలన్న గుడా
ఏమంటాంది.
ఇగో ఒక్క రొండ్ నిమిషాలు రీల్ పెట్టినందుకే ఆరు నిమిషాలు పెట్టిన ఆరు నిమిషాలు ఉంద ఆ రీల్ అ నేన్ పెట్టలే అమ్మ నేన్ చేయను నాక్ గా పోస్ట్ చేయాలంటేనే భయంమవుతుంది అని అంటది. కాల్ ఇవ్వన్నీ అది అన్ని హోప్స్ పెట్టుకుంది కదరా ఎందుకురా నీకంతా
ఏం చేసింది నేనేం చేయలే అక్క మరి
ఏసెయి ఉంటే అంటే ఇప్పుడ్ నుంచే అన్ని ఇన్స్టెక్షన్స్ పెడ్
మనం అంటేనే వనకాలక్క ఫస్ట్ టూ అర్థమైతాందా అట్లయితేనే ఉంటరు.. ట్ల నే మెయింంటైన్ అయితారు లేేకపోతే మతే మస్ ఇబ్బంది అయితుది
మస్త నెత్తిని ఎక్కించుకోవద్దు ఇప్పటి నుంచే ఉంటది మ మ లోపల ఉంటది కానీ బయటికి చెప్పొద్దు అ
ఆ ఆ బయటికి చెప్పొద్దు అసలేదు
ఎంతు ఉంది మరి నీకు దాని మీద
ఎందుకుండదు నా కాబతే ఇంక అనుకుంటది అంతే కదా
మీకే ఉంది
నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటాది మరి
ఇకురుకు ఉంటది అధికారమైన ఏదైనా
ఆ
అసలు నేను షాక్ అయిన తెలుసా